ఆ ఆయరా
హాయ్ అక్క
ఏం చేస్తున్నావు రా
ఏం లేదు అక్క ఖాళీనే ఉన్నా
హు హు
ఆహా ఏంచేస్తునావు ఆ తిన్న అక్క
హుహు
హృ
ఏం కర్రీ రా
దొండకాయ్
హు హు అవునా ఎట్లాందిరా వాతావరణం అక్కడ
ఇంక చాలా ఎండుంది అక్క ఎండలు మస్తు కొడుతున్నాయో అవును ఉన్నఒకటి టూ డేస్ చల్లగుండే ఉగాది రోజు దాని నెక్స్ట్ డే అంతేకాద దాని తర్వాత నుంచి ఎండలు ఇగ మస్తు కొడుతున్నాయి
అవునవును
హు ఇట్లుంటామో ఏమో ఏ
వర్షం పండదరా అక్కడ
లేదు అక్క ఇక్కడ వర్షం ఏం పడలే అట్టు సైడ్ పడిందా
ఆ పడింది రా నేను కాల్దమ్మ వచ్చి పడింది వర్షం
ఇంటి దగ్గర అయితే ఉగాది రోజు పడిందాను ఉగాది రోజు కాదు ఉగాది నెక్స్ట్ డే
మ్మ్
మ్మ్ ఉగాది నెక్స్ట్ డే వడింది వర్షం అవును
మ్మ్
అయిన అసలు ఏం సీజన్ ఏమో అసలు వర్షక ఎన్నకాలంలోనేమో వర్షం పడుతుంది అలా మ మధ్యలో చలి కూడా పెట్టింది
అవును చెడవా నడస్ ఆ చెడువా అ
మ్మ్
అ
సలిమాచ్చలో చలి ఎండా వర్షము మూడు చూసినాం మార్చ మంత్లో
ఎంతకాలం ఎండలు కొట్టటిావు వానకాలం వానలుట్టటిావు కానీ చిక ఇట్లా వాతావరణం ఇట్లా అయితందిందు భయం
మ్మ్
ఓ
అవునక్క
వర్షాకాలం ఇస్తామా మీకు
ఏంటక్క
చెప్పాలి
వర్షాకాలం నాకు అసలు వర్షాకాలం నచ్చనే నచ్చదు ఎక్కువ
అ ఏ వర్షాలు వాళ్త బయటకి కుబగుతే
అవును వర్షం బట్టి అసలు బయటికి వెళ్ళలేము కాలేజ్కి వెళ్ళలేము అసలు ఎక్కడికి వెళ్ళలేము
అవును
హ్మ చలికాలమే కొంచెం బెటర్ ఉంది తది మనం ఆ బయటికి ెళ్ళొచ్చు ఓన్లీ నైట్ టైమ్ లోనే చలి పెడుతది
అవునవును
ఎండాకాలంలో కూడా మనం అసలు బయటికి వెళ్ళలేము. మన పని ఏం చేసుకోలేము. చాలా ఎండ కొడతాది. అసలు కూలర్ లేని అసలు ఉండనే లేము. కరెంట్ పోయింది. అనుకో అంతే కమనప్పని
ఆ ఒప్పుకోవాల్సిందే ఇగా
అ
పాము ఇటు వత్తానే ఉండాలి. ఇగా ఏదో ఒకటి ఇస్తారు. కొని ఇవ్వరు కొనుక్కోవాలి ఇగా
హ్మ్
మాడి
మీకు ఏ సీజన్ అంటే ఇష్టం తింటా అక్క పచ్చివి కూడా
ఆహు పచ్చడి పెడతారా మీరు
ఆ పెడతాం
హ్మ్ ఇప్పుడే సీజన్ కాబట్టి పెడతారు
అవును తినకపోయినా కూడా పెడతాది. ఇట్లావంటివి పచ్చి మామిడికాయలు ఉంటాయి. కదా ఇప్పుడు వచ్చేటివి ఇంకొక వన్ మంత్ తర్వాత మస్త్ పెద్దగా అయిపోతాయి. కాని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుంటే మంచి ఉంటది. టేస్ట్
అవునవును కొంచెం నూనె యేసి అది కూడా బాగుంటాది.
నూనెతో ట్రై చేయలేదు. కానీ సాల్ట్ ఇంకా ఉప్పుతో ట్రై ఉప్పు ఇంకా కారంతో ట్రై చేసిన్నాం.
ఆ ఆహా కోసి ఉత్తిగా పెట్ నిన్నల్లా
ఆ అవును మీరు ఎట్లా ఉన్నారు.
అంటే పచ్చడేమో అనుకున్నా
లే లే పచ్చడి కాదు కోసి ఒటి తినడమే
కోసే బాగానే ఉంటదిలే
హ్మ్ వీటికన్నా ఇట్లా పండిన మామిడికాయలు అయితే మంచి ఉంటాయి. ఇంకా
అవునవును. పండు ఆయితే బావుంటది
మరీ పండినయి కూడా బాగుం డవ్ రా మీడియం సైజ్ అయితే మీడియం మీడియం పండు ఉంటది కదా
అవునవును
అది బాగుంటది మరీ రసం గారేటివి కూడ బాగుండవ్
ఇలా రసం కారేటివి జ్యూస్ చేసుకుంటే ఓన్లీ జ్యూస్ లకే బాగుంటవి అవి
ఆ అవునవును
కాని అట్ల జ్యూస్ కన్నా ఇట్ల తింటనే మంచిగ అనిపిస్తది
అవును తింటనే టేస్ట్ గా ఉంటది జ్యూసై తే మొత్తం కారిపో తా వుంటది
అవును
ఏతురు కాల మొత్తం చేతులు మోచేయి వరక్ వస్తయి
అవునక్క అది మొత్తం కారి పోతా ఉంటది ఇగ రసం మొత్తం
అవునా
మీద అంత పడుతది
ఆ డ్రెస్ మీద పడ్ తది మూతి నిండ అయి ఆ చికాకే వేదన పండు మంచి పండు అయితే బాగుంటది
కాని చిన్నగున్నప్పుడు మాత్రం సమ్మర్ ఎప్పుడొస్తది అనే చూస్తుండే
చెట్లు ఉంటే మంచిగ చెట్ల కింద కూర్చొని
ఆ కాని ఇప్పుడు ఎక్కడక్క అన్ని చెట్లు ఆ అన్ని చెట్లు కొట్టేస్తున్నారు ఎక్కడ చూసిన కూడ
ఆ
ఫ్యాక్టరీలని ఫ్యాక్టరీల కోసం అన్ని చెట్లు కొట్టేస్తున్నారు
అవునవును ఫ్యాక్టరీల కోసం వాడైతే కొట్టియచ్చు కాని మనం కొట్టియద్దు కదరా
హ్మ్ అవును చెట్లు లేకపోతే మనం కోసల్ మనము ఎక్కువలేము ప్లెస్ ఇంక పక్షులు కూడా బతకలేవు
ఇంకా
ఇట్ల మనం ఖాళీగా రోడ్ మీద నడుచ్చుకుంటా వెళ్తా ఉంటే ఎక్కడైనా ఒక చెట్టు కనిపిస్ మంచిగుండు అనిపిస్తది
ఇ ఆ
నిలబడడానికి మన ఫ్యాన్ కూలర్ గాలి కన్నా ఫుల్ చెట్టుగాలినే బెస్టూ
వునా నాకు బయట గాలే బెస్ట్ వునా
హ్మ్
ఫ్యాన్ గాలి ఉంటానే ఫ్యాన్ గాలి ఏం సరిపోతదిర మనకి
అవును అసలేం సరిపోదు నార్మల్ టైమ్ లోనే వేడి వేడి అనిపిస్తుంది ఇంకా ఇంకా సమ్మర్ వచ్చిందంటే అస్ ఆన తట్కోలేం
సమ్మర్ వచ్చిందంటే ఏసీలో కింద అట్లానే ఉన్నా యి కూలర్ కింద ఉండాలి
హ్మ్ అవును
లేకపోతే సరిపోట్ల
చాలా ఇబ్బంది ఏసీలు అసలు చిన్న పిల్లలు ఉంటె అయితే ఇంక తట్టుకోలేరు బ్రితింగ్ కూడా ప్రాబ్లం అయితది ఏసీలో ఉండి ఉండి వచ్చేసి మళ్ళీ మనం బయటికి వస్తాము మస్తూ వేడైతది అసలు
అవునవును ఏసీలో కూడా అలవాటు పడద్దుర మనం ఎందుకంటే ఏసీ గుడా మనం పడుకుండ కదరా బయట కే రావచ్చున పనికి అయినా రావాలి ఎప్పుడు ఏసీలో ఉంటే ఎట్లా బతకలేం మనం ఎంతంటే తట్టుకోలేం వస్తే ఏమ్ అవుతాది
చాలా వేడి అయితాది ఆ వేడికి చెమటకి అసలు తట్టుకోలేనేమో
ఆ ఏసీ అలవాటు చేసుకొవద్దండి అయినా ఎందుక మనక
నార్మల్గా ఇట్లా కూలర్ ఫ్యాన్ అయినా ఓకే గాని ఏసీకి అద అల్వా టైన్ అంతే అల్వా టైన్ అన్కోం ఈగ హ
అలవాటతేస అతగా అలవాటనా పనీ బటి రాలేరు ఉండలేరు తట్టుకోలేకపోతారు చేసి
అసలే అక్పోవలిరకా
అ ఏ వేరుగంట దేేశీల ఉన్నట్టతే యూజతు అయిన ఇరవై నాలుగు గంటలు ఉండటదు కూడా బయటికి రాకుం ఉంటరా ఒసారియినా
ఉన్నారా ఎవ్వరు ఏ దేనుకోగడాానికి బయటకు వస్తారు మనం ఊరికి ఇంట్లోనే ఉండాలంటే వు పిచ్చిలేస్తాది
అవునా అవుదే ఉకాా
బయటి గాలినె బెస్ట్ మంచిగా కాకపోతే చెట్లు లేవు గాని అన్ని చెట్లు కొట్టేస్తున్నారు
అవును ే
ఇంట్లో నార్మల్ గా పెంచుకుందాం అనుకున్నా కూడా అవి మనం ఎంత వాటర్ పోసినా కూడా అసలే పెరుగుతలేవు న్నిట్ కెమికల్స్ ూజ సస సార్కి
అవున అవును కెమికల్స్ యూజ్ చేస అ చెట్ ఎ ఎందుగుతాలవరా చెట్ ఎట్లా పెట్ని అట్లనే వెతుతారు అంటే ఎ ఎదుగుతునే మంచిగా ఉంటది కానీ అది ఎదుగట్టడం ఏంటి
ఉ
బాగుంది చెట్లకు గాలి బెస్ట్ ఎందుకంటే చెట్ల గాలి మంచిగా స్వచ్చతంగా ఇస్తుంది కదా
అవు
ఈ ఫ్యాన్లు అనేది ఏంటంటే వేడి కదా ఈ ఫ్యాన్లు కూడా వేడిక వస్తాయి కానీ రాను తిరిగి తిరిగి తిరిగి అయి తిరిగి తిరిగాయి కూడా అచ్చపోతాయి కా అ ఏడిపోత్తకాయి కూడా చిన్న వర
తిన్నాక ఓకే ఓకే అక్క
ఓకే థ్యాంక్ ూ
మ్